మేడం
గుడ్ మార్నింగ్ అండి ఏం జేసున్నారు
ఏం లేదు ఖాళీగనే వున్న సెల్ వట్టుకొని చదువుతన్న
ఆహా తిన్నర
ఆ తిన్న మీర్ తిన్నరా
ఆ తిన్నం ఇప్పుడే ఏం కరి
మాది గో చిక్కుడు టమాట
ఆహ
ఊ ఏం చేస్తున్నారు
ఏముంది ఏం లేదు మా రిలేషన్ వాళ్ళది ఫంక్షన్ ఉంటే వచ్చినా
ఏ ఫంక్షను ఏం ఫంక్షన్
ఉప్పలమ్మం పెట్టుకుంటున్నరు
దాని గురించి మాకు ఎక్సప్లయిన్ చేస్తారండి ఏమన్న కొంచెం
ఉప్పలమ్మ కొందరు ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి త్రీ ఇయర్స్ కి ఒకసారి పెట్టుకుంటారు కొంతమంది నైన్ ఇయర్స్ కట్లా కూడా పెట్టుకుంటారు అంటే ఎవరిష్టం వల్ల అట్లా ఇష్టాన్ని బట్టి ఉంటది మా వోళ్ళు మాత్రం పోయిన సంవత్సరం నుంచే స్టార్ట్ చేస్ జీరో అంటే ఫస్ట్ సారి పెట్టుకుంటే వరుసగా త్రీ ఇయర్స్ పెట్టాలంట మా వాళ్ళది ఇది సెకండ్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకోసారి పెడితే మళ్ళీ ఇంకొక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ పెడతారు
అంటే కూరగాయల భోజనమా లేపోతే చికెనా మటనా అండి
మేకనన్న గొర్రెనన్నా కూస్తారండి
అంటే పెద్ద పెద్ద ఎత్తులే ఎస్తారు హ్మ్మ్
ఆ రిలేటివ్స్ అందరిని వోల్చ్ కంట్లో రిలేటివ్సు ఫ్రెండ్స్ చాలా మందిని పిలుచుకుంటా ఉంటారు
ఉహు అదో దావతులెక్కు ఇగ
ఆ
ఉమ్
అది జడత ఇచ్చి ఆ గుడి ముందు జడ తిచ్చిన తర్వాత దానికి పోస్తా ఉంటారు
ఆహా
ఉమ్
మీరు ఎలా మీ అంకుల్ వాళ్ళు వచ్చిర్ర ఆంటీ వాళ్ళు మీ అంకులు ఆంటీ వాళ్ళు వచ్చిర్ర మీరేనా
ఆ రాలేదండి వాళ్ళు హెచ్ వైడి లో ఉన్నారు
ఆ ఇంకా మీ పాప ఆడుకు పడుకుందా హలో హలో హలో హలో హలో హలో
హలో వినబడుతుందండి మీ వాయిస్ నా వాయిస్ వినబడుతుందా మీకు
వినబడతలేదండి ఇంతసేపట్నుంచి మొత్తుకుంటానా
ఆ మీ వాయిసే వినబడట్లేదు
ఆ
నాకుంది సిగ్నల్ మీకే లేనట్టుంది సిగ్నల్
అవును వచ్చిపోతానండి మాకు కూడా
అవును
ఉమ్ ఇంకా ఏం చేస్తున్నారు
ఏముంది ఏం లేదు మార్నింగ్ ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా అనేసి మార్నింగే లేసి ఫైవ్ థర్టీ కట్లా
ఉల్
ఆకులుడ్చి అలకు జెల్లీ కడప అలికి ముగ్గేసి గిన్నెలతోమీ పాలు పెట్టి మా పాపకి పాలును బ్రెడ్ తినిపిచ్చేసి మళ్ళీ మేము కాఫీ చేసుకొని మళ్ళీ మేను తాగినం తాగి
ఉమ్ మీ పాప లేస్తే పని చేస్తందండి మీకు
మా ఆయనేత్తుకుంటూడు మా హస్బెండ్
అవునా
ఆ ఆమె సిక్స్ థర్టీకి అట్లా లేస్తుది అప్పుడప్పుడు ఈ రోజ అయితే సిక్స్ థర్టీ అయింది లేచేసరికి
ఆ పొద్దున్ దాక ఆ అమ్మాయి తోటే సరిపోతట్టు ఉంది మీకు
అవును మే
తింటదండి ఏమన్నా
ఆ మా పెద్ద మావయ్య ఉంటాడుగా వాళ్ళ ఇంటికాడ ఫ్రూట్స్ ఉంటాయి మా మామయ్య ఊరికే కొంటా ఉంటా ప్రతి వీక్
నవును
ఆ ఆయన కాడ ఆయన ఎత్తుకొని వెళ్తా ఉంటాడు ఊకే ఆయన కాడ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తింటా ఉంటది ఊకే
మ్మ్ హెల్ది ఫ్రూట్స్ ఇట్లా బ్లెడ్డో బెట్టామా
మ్మ్ అవి ఏమంటారు దానిమ్మకాయలు ఉంటాయి కదండి
అవును
అవేమో ఈమెకి ఇంకా పళ్ళు రాలేదు నాలుగె వచ్చినాయి తినానికి రావట్లేదు
క్యారెట్ గీకి కొంచెం అందలో బెల్లమైన షుగర్ అయినేసి కలిపి తినిపించండి మంచిగా
ఆహా
లేకపోతే వాటిని ఉడుకబెట్టా అయినా ఒక స్పూన్ కైన చిపురు పుల్లకైనా తొడిగి ఇచ్చేస్తే ఆమె మెత్తటిది కదా కొంచెం దొడలకేసి వొత్తుతాంటే నములుతాంటది
ఆ ఈసారి ట్రై చేస్తామండి
క్యారెట్ పండ్లకు మంచిది కదా చిన్నపిల్లలుకు క్యారెట్ బీ బీట్రూట్ అంటే పొయినారులే వాళ్ళు ఒకరు ఉంటాం కాబట్టి క్యారెట్ అయితే బాగ తింటాది ఇంకా అయినాయ అండి వంటలు మరి హలో హలో హలో హలో హలో